ఆ చెప్పండి
బాగున్నార
ఆ బాగున్నా బాగున్నారా మీ
ఆ బాగున్న
ఏం చేస్
ఎక్కడ ఉంటారు మీరు
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదు పాప ని ఎతుకుని ఉన్న పాప ఒక పాప ని హలో
ఆ అవునా తిన్నార ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా
ఆ లంచ్ చేసినాం మీరు
చేస ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న మరి
ఆ ఇంక అవ్వలేదు చెయ్యాలి
హ ఏంటి ఏం చేస్తారు మరి కర్రీ లేదు లేదు రాదు స్టడీ చేస్తాను చదువుకుంటున్నాను నేను కూడా హు
ఇంకా
కర్రీ చేస్తున్నారు మరి స్పెషల్ కర్రీ ఈ రోజు ఈవినింగ్ డిన్నర్
కరీ ఆలు కర్రీ
ఆహా హు మొన్న సెలబ్రేషన్ చేసుకున్నర మీరు
ఆ చేసుకున్నాం మీరు చేసుకున్నార
ఆ చేసుకున్నాను ఎలా చేసుకున్నారో చెప్తారఅక్క నాకు కొంచెం
ఆ ఉగాది పచ్చడి చేసుకొని బొబ్బట్లు చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం
ఉహు
హ్మ్మ్
అ
ఇంకా మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు
ఇంగ మదర్ హౌస్ వైఫ్ ఫాదర్ కంపెనీలో వర్క్ చేస్తాడు ఏపనీ హ్మ్మ్
ఇంకా మీరు తిన్నరా డిన్నర్ ఏం ప్రిపేర్ చేసిండ్రు
ఏమో నేను హాస్టల్ లో ఉంటాను నాకు కూడా తెలియని ఇప్పుడు ఏం పెడతారు
ఆహా
హ్మ్మ్
డిగ్రీనా స్టడీ
ఆహా లేదు బి ఫార్మాసీ ఇప్పుడు
ఆహా బీ ఫార్మసీ నా
అవు
నెక్స్ట్
నెక్స్ట్ ఇంగ కోడింగ్ చేదమనుకొంటున్న లేదంటే జాబ్ మేడికల్ ఫీల్డ్
ఇంకా మీ హాస్టల్లో సెలబ్రేట్ చేసుకుంటార ఫెస్టివల్స్
ఇంటికి వెళ్తా నేను హాస్టల్ హాస్టల్ లో ఏమి ఉండను ఫెస్టివల్ అప్పుడు
ఆహ
ఆవు మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం చాలా
బతుకమ్మ మీకు
హ దసరా ఇంకా అదే నా కూడా అంతే బతుకమ్మ ఇంకా ఇది సంక్రాంతి
దసరా ఆహా
అ
అ
దసరా ఎలా చేసుకుంటారు దసరాకి ముందు సద్ద్దలు చేసుకుంటారు
ఆ
ఎలా చేసుకుంటారో చెపుతారా
బతుకమ్మ వేసి కత్తులు వేసి చేసుకుంటాం
హలో
హలో
ఆ అక్క హలో
ఆ చెప్పండి
ఆ చెప్పండి
హ్మ్మ్
దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
దసరా ఏముండదు మా దగ్గరగానీ ఓన్లీ బతుకమ్మ
అవునా ఎలా తీసుకున్నారు బతి
మీరు త్రిశూల్ పహాడ్ ఎళ్తారా
ఆ
హలో మీరక్కడ మీ దగ్గర త్రిశూల్ పహాడ్ ఉంటదా
ఆహా ఉం
హలో
ఉండదు ఉండ దు హలో వినిపిస్సుందా
హలో ఆ వినిపిస్తాంది
ఆ హలో
హలో
అంటే ఏంటి త్రిశూల్ ప్రహాడ్ అంటే ఏంటి నేను ఫస్ట్ టైమ్ విం
అంటే అదో ఒకటి గుడ్ ఒకటిమె స్టెప్స్ ఉంటాయి పైన దేవుడు ఉంటాడు దాన్ని డనే త్రిశూల్ పహాడ్ అంటారు
చేస్సారు కదా మా దగ్గర రా అవును మా దగ్గర కూడా తీస్తారు మా దగ్గర ఎలా తీస్తారంటే పైన్ మాగ్గ దగ్గర కూడా అంతే అక్కడ హండ్రెడ్ స్టెప్స్ హండ్రెడ్ స్టెప్స్ ద్వారా ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి ఆ గుట్ట పైనకు ఎక్కి
అందులో
అక్కడ ఆ జమ్మి చెట్టు ఉంటది జమ్మి ఆకు తీసుకొచ్చుకుంటాం అలాగే అక్కడ నైటు రావణాసురుడిని కాలుస్సారు
ఆహా
ఉమ్ అవును
మా పక్క ఊర్లో ఉంటాది మేము అక్కడికి వెళ్తాం
అవును మస్తు మా దగ్గర కూడా చాలా మంది వస్తారు అసలు ఎక్కడెక్కడ వాళ్ళో వస్తారు మస్తు బాగున్ టది రష్ ఇంకా అక్కడ ఇగ జాతరనే ఐతది అన్నీ ఇంకా అన్నీ దొరుకుతాయి ప్రత్తి ఒక్కటి ఊ వన్ డే నే ఉంటది అవునవును వన్ డే నే ఉంటది నైట్ కాకపోతే మస్త్ ఉంటది అదే ఇగ నవరాత్రుల సీజన్ కూడా కాబట్టి అమ్మవారిని పెడతారు నైన్ డేస్ ఆ నైన్ డేస్ లనే మళ్ళీ ఇంకా మనకి అసలు సద్దుల నుంచి స్టా అసలు సద్దుల బతుకమ్మ దసరా దుర్గమాత మూడూ అందులోనే వస్తాయి అవును ఊ
ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిండ్రా
ఆ చేషినాం
ఉమ్ ఇంక సమ్మర్ హాలిడేస్ కేనా ఇంటికి
ఊ సమ్మూ హాలిడేస్ కే ఇంకా ఇప్పుడ ప్పుడే ఇంటికే వెళ్ళన్
ఆ అయిపోయింద సెకండ్ సెమిస్టర్
మాక్ మొన్ననే ఫిఫ్త్ సెమిస్టర్ అయిపోయింది
ఆహహ
ఇప్పుడు సిక్స్ సెమ్ అయిపోయింది. ఇక సిక్స్త్ సెమ ఇంకొక త్రీ సెమ్స్ ఉన్నాయి
ఆహహా ఫోర్ ఇయర్స
ఒ మది ఫోర్ ఇయర్
ఊహు
మ్
ఇంక బాగా చదువుతున్నారా
చదువుతున్న ఒక సిటీతో స్టార్ట్ అయింది ఉమ్
ఆహ అయిపోలేదా ఎగ్జామ్స్
సిక్స్త్ సెమ్ మోన్న స్టార్ట్ అయింది మాకు ఫిఫ్త్ సెమ్ ఫెబ్ లో అయిపోద్ది ఇప్పుడు ఏమై ఇంకా జూన్లో ఉంటాయి
ఆ అవునవును
ఆ జూన్ లో ఉంటాయి ఇంక మాకు ఎగ్జామ్స్
ఆహ
హు
మదర్ ఫాదర్ మీ విలేజ్ లో ఉంటారా
మ్ అవును
ఎంతమంది సిస్టర్స్ మీరు
నేను ఇంకా నా తమ్ముడు
ఊహు
మ్
తమ్ముడు స్టడీనా
ఉమ్ స్టడీ చేస్తున్నాడు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్
ఆహ
ఉహ్
ఇంక స్కూలింగ్ ఎక్కడ చేస్తున్నావ్ మీ విలేజ్ లోనైనా
అవును మా ఇంటి దగ్గర స్కూల్ ఉంటది
ఆహ
ఉమ్
ఇంకా కాలేజ్లో
కాలేజ్ లో ఉమ్ బాగుంది నడుస్తాయి ఇంకా ల్యాబ్స్ అనేసి అన్ని
మ్ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్ స్తున్నారా
ఆహ లేదు
ఊహు ఓటిఆర్ అని ఉ ఉంటది ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్ దానికి లాస్ట్ డేట్ టెన్త్ే ఉంది ఏప్రిల్ టెన్త్
ఓకే అంటే దాని లో ఏం
అంటే మన ఫ్యూచర్ లో ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవాలంటే ఓటిఆర్ కంపల్సరీ ఇప్పుడు డిగ్రీ గాని ఇట్ల పీజీ చేసే వాళ్ళు ఎవరైనా స్టడీ చేస్తుూన్నా కూడ అది కంపల్సరీ చేసుకోవాలి
ఒకే
ఊహు అందులో అన్నీ మన సర్టిఫికేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి
ఓకే
అది కంపల్సరీ ఏది టిజిపిఎస్సి కి సంబంధించిన ఏ ది రాయలన్నా అది కంపల్సరి ఇంకా టెన్ డేస్ ఫిఫ్ ఫ్టీన్ డేస్ ఉంది డేట్
ఆ
హలో
ఒకే
హలో హలో ఆ అయిపోయింది పిల్లలకి తినిపించాల్ గిగ
హలో అవును
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
చూసావా లేట్గా గస్తుంది వాయిస్ బాగా
అదే కరెక్టుగా లేనట్టుంది అందు కోసమే కొంచెం స్లోగా వస్తుంది
ఆ
ఉ ఓకే అక్క మరి
ఆ ఓకే
హలో ఓ